హలో
చెప్పండి
ఆ ఏం చేస్తున్నాడు
ఏం లేదు మేడమ్ చేపలు మీరే
ఓకే ఆ ఈ టైమ్ లో అంటే ఏం నేర్చు చసుకుంటున్నాం ఏదో క్లాస్ లో ఉన్నామని చెప్పింది తను
నును రెడ్డి రెడ్డి బడి తన క్లాసలోకి హల్ప కథ
ఎక్కడా ఆఫ్లైనా ఆన్లైనా
న్లైన్ చే న్లైన్ ర పేలు
ఆ నైస్ ఎక్కడ హైదరాబాద్ దా లైక్ మీ లొకేషన్ దా
ఆహా హైదరాబాద్రు
ఆన్లైన్ దా ఓకే మంచిదనే ఎంత వరకు నేర్చుకున్నావు ఇప్పుడు ఏం చెప్తున్నారు
ఇప్పుడు ఎక్సలు పవర్ పాయింట్ అ అవి చెప్తున్నారు మర మల్ద ఏద అదిే ఇంకా క్యూ క్యూఐ ఎగ్జామ్ అయిందిఅత వచ్చా
ఓకే ఓకే అంతకు ముందు అమృతాదిేవి ఫౌండేషన్ వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేసి సరా జాబ్ ది
ఇ లేదు లేదు వాళ్ళు ఏంటి చేయట్లేదు అక్కడ కూడా చేయట్లేదు
అవునా అది ఏటి ఏంటి
కాదు అందు అందులోకి నిను నల్లదింత నేను ఓన్లీ అ అంటది ఫోన్ చేతే నా భ దండగా ఇప్పుడు రెడ్డి
ఓకే ట్రై చేయాల్సిందమ్మా
అవును కానీ ఈ అమ్మాయి దుర్గ కూడా వెళ్ళింది కదా
అలా ఏం కాదు మన కెంటంటే ఎంత నేర్చుకుంటే అంత అర్నింగ్స్ వస్తయ్ ఎందుకంటే మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతది కదమ్మ ఆ ఎందుకంటవ్ ఒకటి కాదు నాలుగు కాదు అట్ల ఎన్ని అయినా మనం నేర్చుకుంటూ ఉంటే నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది నో లిమిట్ కదా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి
ఆహా అవు అవును మేడం
అందుకనేసి సరేలే ఏమో నేర్చుకుంటున్నావ్ అని చెప్పింది తను ఏంటో అని
అవును ఇది కూడా రెడ్డి ఫౌండ్ ఇంక వెళ్తున్నాను మేడమ్ ఫోర్ తర్టీ తర్టీ ఫోర్డేస్ అయింది
ఆ
నస్తేజలా.
ఓకే ఓకే ఏం లేదులే నేను అట్లాంటివి ఏమన్నా ఉంటే సజెస్ట్ చేస్తాలి ఓకే నువ్వు ఎక్సెల్ బాగా నేర్చుకో
ఒకే మేడం
అసలు ఇదే కాదు మాములు వేరే యూట్యూబ్ లో ఛానల్స్ ద్వారా కూడా చాలా ఉన్నాయి అవి నేర్చుకుంటా ఉ అంటే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్సల్ మీద కూడా మంచి జాబ్స్ ఉన్నాయి
అవు ఏ ఎ ఎసల్ ఎక్సల్గా ఇప్పుడు నేను బాగాను చేస్తున్నాను నో ప్రాబ్లమ్ కానీ కాకపోతే మంద ల్యాప్టాప్ లేదుది ఒకటే ప్రాబ్లం
ఉ అవునవును చేస్తే ఏమవుతుందంటే కొంచెం దాని రెలివెంట్ ఏమన్నా వచ్చినా అనుకో నీకు ఈజీ అయిపోతుది
అ చదున్నాడం
ఇంకా చెప్పాలి
ఇింగమిల్
రజీమా అప్డేట్ చేసుకున్నావా
అది ఇప్పుడుంకా అప్డే చే నిలమా
అే రెడ్డి ఫోన్ వాళ్ళు అప్పుడే చేయమారు చేయమ చే హలో
అవునా ఓకే ఓకే
వాళ్ళు వాళ తరపున ఇ పె పెట్టమన్నారు ఒకటే అ అప్పుడట్ అది పెద్దారు
ఆ
అదే
ఓకే ఎంతసేపు తీసుకోవాలరా ఐడియా ఉందా.
ఈ ఏ ఏది ఐడియా
కాలు
హబ దాన్మని
టెన్ మినిట్స్ ఉంటందా ఓకే ఓకే ఇంకా ఇంకేం చేస్తుంది కంటెంట్ రైట్ టింగు అవి ఇవి ఏమన్నా చూసావా
కందందే ఎ
అది కూడా బాగుంటదమ్మా
తె తెలుగులో అయితే చదువుతది మేడం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అంటే కొద్దిగా త్రే
ఆహా అలా ఏము లేదు ఇప్పుడు అన్ని గూగుల్ ట్రాన్స్లేషర్స్ అవి ఇవి వచ్చినాయి కదమ్మా ట్రాన్స్లేట్ చేసుకొని కూడా మనము చెయొచ్చు. ఇప్పుడు అంతా కూడా ఏ టూల్ తోటి వర్క్ అవుతున్నాయి. కదా కొంచెం ట్రై చేయాలమ్మా ఒకటి రావట్లేదని వదిలేయొద్దు ఇప్పుడు అన్నీ కూడా ఏంది అం టే మనకి రాని విషయం కూడా గూగుల్ ఏ టూల్స్ వలన కూడా మనకి చాలా అడ్వాంటేజ్ ఉం ది తెలియని కూడా మనకు తెలిసేలాగా మనకి మంచి కంటెంట్ రాయమంటే కూడా మంచిగా ఇస్తుంది మనం ఇచ్చింది మళ్ళా అది మిస్టేక్స్ ఉందా లేదా కరెక్ట్ గా ఉందా. అన్ని సరి చేసుకోవచ్చు మిస్టేక్స్ ఉంటేనోను సరి చేయాలి. మిస్టేక్స్ మిస్టేక్స్ లేకపోతే కొంచెం లైన్ బై లైన్ చెక్ చేసుకోవాలి. ఆడర్ గా వచ్చిందా ఏం ఏమన్నా యాడ్ చేయాలా అనేది
ఓగు అవునను కానీ కానీ వాటికి వాటి కూడా లే అప్పుడప్పుడ
లేదమ్మా మాములు మొబైల్ లో కూడా ఉంటది. జమున ఎ అని ఉంటది. ఏ టూ లో అది కూడా ఉంటది. నేను పంపిస్తా లే కొన్ని పోసు స్టర్లు ఎలాగా తయారు చేసుకోవడం. ఓకేనా హా ఎఏ ఇట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను చెప్తూ ఉంటా లే నీకు
ధరన్
ఉ అంది ఇకా నే ఇంగా ఏదో ఒకటిలే మధ్యలో ఓ ఇట్లా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలమ్మా. కాళి ఉండద్దు
నవునవును
ఓకేనా ఎందుకంటే ఒకటికి రెండు టు నేర్చుకుంటా ఉంటే ఏమవుతదంటే మనకి దాని రెలివెంట్ టే ఏదన్నా జాబ్ రావచ్చు కదా ఆ జాబ్ రెలివెంట్ వచ్చింది అనుకో వెంటనే నీకు స్కిల్ ఉం టే అది యూజ్ అవుతది కదా
పోవన్న
కూడా ఎప్పటికప్పుడు ఏం నేర్చుకుంటున్నావో ఏ సర్టిఫికేషన్ రీస్ సేవ్ చేసుకుంటున్నావు దాన్ని కొంచెం కొ ఇంప్లిమెంట్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. రేజ్యూమ్ లో
హల్ మే నిజం ఈ భ్రమ్ మే ఎటు పో నన్నా అది కూడా యాడ్ చేశాను ఉ
అదే ఇప్పుడు ఎన్ని సర్టిఫికేషన్లు నేర్చుకున్నావు
ఆ నా నా ఆ ఇద్దే ఒక ఒక మూడే ఉన్నాయి బేదం
అవునా
ఉ
ఒక మూడు ఉన్నాయా ఓకే ఓకే ఆ నయితే ఏవిఏంటివి అవి
హల్వి ఇహి హి హిర్ ఇర్ ఈయూదు వొయ్ గౌతమ్ ని అను అనుదీప్ ఈ పోటీ జో డిడిడ్ జోకే మొత్తం మల్
మూడు ఓకే కరెక్ట్ గా వన్ బై వన్ అవుతున్నాయా
ఆ అవుతున్నాయి మేడం
తే త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లా మధ్యలో బ్రేక్ లేకుండా
మామ్ బ్రేక్ లేకుండా వద్దు లేండి ఆహ
ఎందుకంటే సర్టిఫికేషన్స్ అనేది మెన్షన్ చేసే కాలం లో యాడ్ చేసు కోచ్ రెజ్యూమ్ లో
ఉహవు
యాడ్ చేస్తే ఏమవుతది అ కొంచెం ఓకే తిను ఖాళీగా ఉండట్లేదు ఏదో ఒకటి నేర్చుకుంటుంది అనేది రేపు ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు రిక్యూటర్ కి మనకి అది తెలుసు అమా మాట
ఇంకా చెప్పరా
ఇంకా మీరే చెప్ చెప్పలు మ్యాడం ఎలాయా ద రది హైదరాబాద్ హైదరాబాద్న్న గర ఎప్పు
ఆ అవును హైదరాబాద్ నుంచి నేను అంటే రిమోట్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్నాను నేను కూడా మీకు లాగా కోవిడ్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నా అనమాట సో ఏజ్ ఎక్కువ అయిందని జాబ్స్ కూడా ఇవ్వట్లేదు కదా ఇప్పుడు మనము వీల్ చైర్ య స్తాం కాబట్టి మనకి బయటికి వెళ్ళలేము సో అలాంటివి మనం ఏదన్నా నేర్చుకొని ఉంటే గనుక మన నేర్చుకున్న దానికి రెలివెంట్ గా ఏదన్నా ఫ్రీలాన్స్ సింగ్క్స్ వస్తే అవే చేసుకుంటారునమాట ఖాళీగా ఉండను
ఆహా కా కాలి గా ఉండవా
ఖాళీగా ఉంటే ఏం వస్తది ఏం రాదు కదా నా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అ ఏమి చేయలేమే అని అదే మనం అదే టైం ని కొంచెం లర్నింగ్ చేసుకుంటే లర్నింగ్ ఎంత లర్నింగ్ చేస్తే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది అవునా
అవును
అందుకనేసి ఖాళీగా ఉండొద్దు నేను అదే చెప్తాను మీ అందరికి ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా నేర్చుకోవాలి ఇప్పుడన్నీ కూడా ఆన్లైన్ వే కదమ్మా టి కూడా మంచిగా మనకి తెలిదు అనుకోడానికి లేదు అన్ని యూట్యూబ్ లో అవైలబిలిటీ ఉన్నాయి ఓకే సో చాలా అంటె చాలా స్పీడ్ గా మనకి అర్ధం అవటానికి కూడా భలే ఉపయోగపడుతున్నాయా ఆ యొక్క వీడియోస్ వలన అవునా
అవును మేడమ్ యూట్యూబ్ వీడియోస్ చూసే నేను కూడా ఎగ్జామ్స్ రాశాను మేడమ్
ఏం లేదురా గూగుల్ ఫామ్ ఎలా తయారు చేసుకోవాలి ఓటింగ్ పెడతారు కదా గ్రూప్ లో ఎట్లాగా ఓటింగ్ వేసుకోవాలి ఓకే తర్వాత కీబోర్డ్ ఎట్లాగా పర్ మనిట్ కి ఎన్ని వర్డ్స్ కొట్టాలి ఆ అవి అవి కూడా. ఆ ఒకటి యాప్స్ ఉంటాయి అంటే మనము టైపింగ్ నేర్చుకోవడానికి టైపింగ్ స్కిల్స్ కి
అ
ఆ సో దానికి కూడా ఒక యాప్ ఉంటది ఓకేనా నీకేమన్నా తెలియకు పోతే నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను చూసి అయినా నీకు పెడతా నాకు మెసేజ్ పిన్ చే ఓకేనా ఏదున్నా కూడా నాకు ఓ మెసేజ్ చెయ్య ఓకే అమ్మ ఓకే
పదింత అవుతుంది కష్టయండి